అటో బాలే వడ్డది ఇలా
ఎలా
కాల్ చేసే దాంట్లో
అవునా
బ్రౌన్ కలర్ లిప్స్టిక్ పెట్టినా
స నేను ఎప్పుడు వచ్చను
ఇంకా బ్లూ కలర్ టీషర్ట్ వేసినా జుట్టు దయం లెక్క ఇరా పోసుకున్నా ఐబ్రో పెన్సిల్గీష్ణ
వా అవు
ఐ లైనర్ కూడా పెట్నా మస్కార కాటికొక్కటి మిస్ అయింది కాటి ఇంకా బొట్టు రెండు మిస్ అయినాయి ఆ సాంగ్ బాడు నా కోసం
నా ఏన్న కొతులు ఉే వాడి
ి నిార్త నా గట్లే ఇ
ఆ పాడ ఊక నాక అక్క నేనే పడాలనా
రోజు ననిపిించస్తాం మరి స సాంగ్స్
ఇంతేనా చెయ్య
చేయవా మా
చెయ్య చెయ్య సువ్వి సువ్వి సువ్వలమ్మ సీతాలమ్మా ఆ సువ్వీ సువ్వీ సీతాలమ్మ సీతాలమ్మా ఆ
ఏమయ్యి
నన్ను పాడమంటే ఇలానే ఉంటదే.
నోరు మూస్తే మంచిదే. ఆ
సు ఆ
కాళ్ళు గుంజుతానై వచ్చి వత్తాలని సోయిలేదు.
ఆ నాకే గుంజుతానై నువ్వచ్చిదా ఒత్తుదు దా.
నేను నీ కొత్త్ త్తాల్నా సిగ్గు లేద్ గింత్
మంచి ఆ నువ్ గాదా మనిషివి.
మొగడ్ నొత్తానై అనే దాన్నైతే నిన్నే చూత్తానా. ఇజ్జత్ తీ తీనావ్ గదనే
ఉందా నీకు
ఊ నీకు గావాల్నా.
నాక్ ఓన్లీ తముళ్ తమిళ
ఓప్పొళ్ళా వాయిస్ కాల్ కట్గాలేందే నా దాంట్లా.
ఎందుక్ కట్గాలే
ఏమో టైం అట్నే నడుచుకుంటున్నదీ.
అయితది చూడు.
హాంగర్ జేశినా గూడా పోట్లే అసల్.